హలో ఏం చేస్తున్నవ్ రా
అక్క ఇప్పుడే తినేసి హ మీరు
తిన్నాం మేమిప్పుడే సార్ ఏం చెప్పారు
ల ఎక్కువ క్లీన్ చేసుకోండి
ఆ
నీట్ గా పెట్కోండి ఓపెనింగ్కి ఏమన్నా కావాలా అని ఆ అక్కని అడిగాడు
ఆ
ఏమన్నా ఐటమ్స్ తెచ్చుకున్నాయికి
ఆ
అనా తెచ్చుకోండి మీరే చేసుకోవాలా అని చెప్పినాడు అంతే ఇం అం చెప్పలే
అవునా
కింద కూర్చోవాకండి రాణిలాగా కూర్చోవాలా పైన కూర్చోవాలా
ఆ
స్టూల్ మీద చాల అంట రానిలా
ఆ
అప్పుడు మీరు నా వ్యాలీ పోగొట్నట్టటు అవుతుంది మీరు కింద కూర్చుంటాయి అ ఇ మ ఆ
షిఫ్ట్ వైజ్ చెప్పినారా ఎయి ూ
ఇంకా ఆయన చెప్తా ఉంటాడు అట్లా వాళ్ళు కదా ఫిక్స్ చేయాల్సింది జయరాం సారు మేడ
వాళ్ళు ఫిక్స్ చేసేది ఈ సార్ అమ్మ ఈ సారి ఫస్ట్
అంటే ఈసారి అట్లా చెప్తా అంటాడు కానీ కుదరాలి కదా పనులు
ఆ అవునాది కూడా నిజమే
అన్ని చూసుకునేది వాళ్ళు కాబట్టి వాళ్ళు మళ్ళా చెప్తారు ఏ విషయం ఇప్పుడే షిఫ్ట్ లు లేస్త సండే ఎయిట్కే రావాలంటే ఫైవ్ ఎయి నువ్ ఎయిట్కి ఇద్దరు రాళ్ళ అంటా ఎయిట్
ఆ ఫైవ్ కి ఇంటికి పోవాల్లా
హ్మ్ మళ్ళా నైన్ కి ఇద్దరు సిక్స్ కి కావాలి
ఆ
మీరు తిన్నారక్క
తిన్నం మేము ఇప్పుడే
ఏం లేవు కదా స్టాక్ ఒకటి కూడా
ఏం లేవు కటింగ్స్ ఒక రెండు మూడు చ్ ఏం లేవు కట్టేకి సడాడా రెన్ రెండు ఉండయ్ మూడో నాలుగో అట్లా
ఏంటి ట్యాబ్లెట్లా
ఆ
ఆమ్ ఆయక్క ఆమె రాలేదా
ఎవరు
మీకు అక్కడ మేనేజర్ ఉంది మేడం
మేలే కదా
అదే ఆమె ఇన్చార్జ్
ఇన్చార్జ్ నిత్య అక్కే
ఆమె రాలా
అక్కడకే వచ్చిండ్య కదా
ఈ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎప్పుడో మీ దగ్గర లేదా అంటా.
హ్మ్ హు వీటికి వచ్చినారు వీటి నుంచి వెళ్ళిపోయినారు మల్లేశ్వరం కి
హ్మ్ ఇప్పుడు మీరు ఖాళీగా ఇద్దరేనా
మేమిద్దరం ఓహ్ పాప ఓ పాప ఓ పాప ఉంది చూడు ఆ పాప పేరు ఏం పేరబ్బా వేద
ఏమో నాకు తెలుదుకా సన్నగా ఉండే పాప
ఆ అవును ఆ పాపే
ఆ
ఆమ్ అమ్మాయి ఉంది ఇక్కడ
అదే మొన్నా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్ని ఉండలా ఇవి బాక్స్ లకు
ఆ
అవి చేసుకుంటా కూర్చున్నాము నవ్వుతా
అవునా
హ్మ్ ఏం చేయల్లా ఆయక్క ఇంటికి పోయింది ఇంకా రాదు ఇప్పుడే
మీరు ముగ్గురేనా ఉండేది
మేము ముగ్గురమే ఉండేది
ఇగ రాజ్యమేలండి ముగ్గురు హ్మ్ హు
అదే ఎళ్తా అన్నారు ఇద్దరు ఫ్రెష్ అవుతున్నారు ఇద్దరు వాళ్లిద్దరు ఎల్తా అన్నారు
హ హ హ హ ఆ
ఆయన్ని సెట్ చేస్తానారు బాక్స్
అవునా
ఉ
హా
అడిగినా ఒక కాయలు
నిన్న పోయ్యాలి కొన్ని లేట్ అయిపోయింది నాకే
ఈ రోజని అడుగుతా వెళ్తేామి
ఉ నేను వెళ్ళాలకో ఒక సెవెన్ థర్టీ అట్లా అవుతుదా ంటే ఇక్కడ అక్కడ దిగలకో సెవెన్ టెన్ అట్లా అవుతుంది నడుచుకుంట పోల్ల కొంచెం ముందరికల్లా
అట్ల నడుచ్చుకుంటావా ఎప్పుడు దారిలో ఉండవా
నేను ఇదది పార్క్ ఉంటుంది ఆ పార్క్ లో నడుచుకుంటా వెళ్ళడిపోత
ఆ ఐ కంగాతని
ఏం చేస్తాంది ఏమి ఫోన్ని చూస్తాను ఏంది
స
హ
ఏకా సార్ హాఫ్ టికెట్ అ
ఎవజ నయా నిన్న
అయ్యోరు నువ్వు కొత్తగా కొత్తగా ఇచ్చినావా అన్నాడు లేదు సార్ కొం ఇచ్చ పేరు ఎం పేరు అని అడిగాడు ఎకువ పెట్టుకోవాలి నీట్ గా ఎందుకు మీరు ఉండే తడా అని అన్నాడైప్ప
ఆ
మిమ్మని ఇంకా ఇన్ని రోజులు లేదుం కస్టమర్స్ వచ్చినా కూడా ఇంకా స్టాంప్ వేయమని చెప్పింది కౌపుతారాని అట్లా సంండయ నుచ్చ స్టాంప్ వేసి సైన్ చేసి అలా మీకు తెలుసా అన్నారు తె లేదు సార అండి ఇక్క చెప్పలేదు సార్ అని అన్ని ఆ బాబ మీ నెట్టదు
పన్నడ
ఆ
హ
వాళ్ళు బాగా చెప్పినారంట సార్ వాళ్ళు అక్కడ రంజిత బాగా చేస్తుంది బాగా ముద్దర్లు
ఆ
వర్క్ బాగా చేస్తుంది అది ఇదిని చెప్పినారు ఇడికి వస్తే ఏం లేదు యూజ్ లేదు హోప్లెస్ గా
యూజ్లెస్
యూజ్లెస్ కాదుక హోప్లెస్ అది
నేన అన్నా అంటే యూజ్ ఏం లేదంటే యూజ్లెస్ అంటలే
ఆ ఏం లేదు ఇడికిచ్చి నన్ను
అంటే ఎారు ఉ ఏం తెలుసు అంటే మెడిసిన్స్ ఏ ఏ దా ఏవి వాళ్ళ అవన్నీ తెలిసి అ తెలుసి అంతే అ కదా
ఆ అవునుక్క
అ
పేపరన్లు తీసుకుని తీసుకని అన్నారు తీసుకున్నాం మళ్ళా మీ ఎతగా వినారా ఎ విడ బటి వినారా
ఎంత ఖర్చుకురు న నిను
యక్క
ఆ అమ్మా ఇంట్లో పెట్టటిచ్చిందండి పూజ చే సరిగ్గ
చెక్కను పూజ
ఇంట్లో పెట్టేసి వచ్చిందంట రెండు యాప్రాలు ఉన్నాయి ర
ఆ
ఈ మతిగారు ఇది బడినట్ంటే నేను అన్ని చూసి చూసి తీసుకుంటాన్నాను అవి ఆ ప్రను అది డైరి
ఆ సారు అమ్మ తెచ్చిన అమ్మక అమ్మ ఒక మేడం వచ్చనిల్ల ఆ మేడ సాక్లేకి ఓను కొని బిల్ళ మనీ
అవునా
ఆ
అ
బిల్లే వేయించుకోని వారు
జాహన్వీ మేడంమ్ మేడ ఉ
ఉ అలా మీకు ఏ ఉంటా
ఆ
ఏంలక్క వాటర్ ముకులి మారున్నా ద
ఇక్కడ లేవు తీసురాలేదు ఇక్కడికి
మళ్ళా లేస్తున్నారు కొనగచ్చుకున్నారా
అవును
ఇడికి అ తెప్పించినారు మీరున్నప్పుడు ఆ
అవి రెండు మూర్ రెండు వారాల అవుతుది న మ పెట్టి తాగాల అదిలే చేతులు కడుతు
ఆ
స
వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చినారా అమ్మళంట అమ్మండి మీరు తాగడానికి యూజ్ చేసుకో
అన్నే అన్నేరా
ఎంటర్ చేసుకోమన్నారు
వాటర్ బాటిల్స్ హా
ఆ సా
వాటర్ బాటిల్స్ ఏ ఎంటర్ చేసుకోమన్నారా
చేసుమని అమ్మమన్నారు
ఉం ఇంకా రేపు నుంచి నేను ఇక్కడే ఇంకా ఆ పాప కూడా సరేనా సహనా ననిడ
ఇద్దరు ఆడేనక్క
ఆ చెప్పినాం ఇద్దరుని ఈడే అని చెప్పినారు సహనా కార్డ ఇష్ట బంతాే ఆ
సార్ ఎమ్ డి సార్ వాళ్ల ఫ్యామిలీ ఫోటోకా
ఆ
కొడుకుకూడా ఉన్నాడే
ఆ ఎక్కడ పెట్టినారు ఫోటో
అంతా గూగుల్లో లో చూసింటే ఫ్యామిలీ ఫోటో వచ్చింది మీకా బళ్లావు బల్ల ళ్లావు కపోతు అశని చేసింది ఏం సది చేస్తుంద
ఆ ఏమి
అశ్విని సరి చేసింది నేను లావు ఎక్కువ ఉంది
ఎవరు
వాళ్ల కూతురు
ఆహా చిన్నోళ్ళ పెద్దోళ్ళ వాళ్ళు
పెద్దగానే ఎందిక వాళ్ళ వాళ్ళ కొడుకు చిన్నగా ఉండాలి కొడుకు చిన్నగా ఉండాడు
ఆహ
కూతురు ఇప్పుడు ఆ సారంమ్మటి ఉంటుంది చూడు ఒక మేడం ఆమె ఏజ్ ఉంటుంది నాకు తెలిసి
ఆహా
ఉం బాగుంది వాళ్ళ వాళ్ళ వైఫ్ బాగుంది అందు కాని వాళ్ళ కుతురే ఎక్కువ లావు ఉంది
అవునా
అంటే సేమ్ వాళ్ళ వైఫ్ లాగే వాడింది వాళ్ళ కూతురు కూడా తెల్లాగా ఉంది బాగ
ఉ హమ్
కానీ పొట్ట ఎక్కువంది లావు అవును అలా కొడుకు ఆసారుమాజ
ఓహో
ఫటలయ చ న వస్తా ఉన్నాయి
ఉం
అళ్లాకిమో రిచ్ ఏమైనా చేస్తారు
అవును
సరేలే అక్క మళ్ళీ చేస్తా
సరే
బాయ్ ఇకా
బాయ్